మ్మ్ హలో
అనిపిస్తుందా సా
ఆ వినిబిస్తుంది
హ్మ్ గుడీవినింగ్ ఏ మమ్ ఫెస్టివల్స్ గురించి మాట్లాడుకుందామా
హ్మ్ చెప్పండి
అంటే మీకు ఇష్టమైన ఫెస్టివల్ ఏది
నాకు ఇష్టమైన ఫెస్టివల్ అంటే లైక్ ఆ దీపావళి దసరా ఈ టైప్ ఆఫ్ ఫెస్టివల్స్ అంటే నాకు బా ఇష్టం మీకు
నాకు వినాయక చవిద అంటే ఇష్టం సార్
ఓకే ఆ బాగుంటది
ఆ బాగుంటది మీకు స్పెసిఫిక్ గా ఫెస్టివల్సే నచ్చడానికి ఏమన్నా రీజన్ ఉందా
ఆ ఫెస్టివల్స్ అంటే లైక్ దీపావళి అంటే మనం లైక్ క్రాకర్స్ కాలుస్తాం కాబట్టి వన్ కైండ్ ఆఫ్ దసరా అంటే ఇంకొంచెం లాంగ్ హాల్డేస్ దొరుకుతాయి గావట్టి అలాగలాగ వినాయక్ చవితి కూడా బానే ఉంటుంది మంచిగా ఎంజాయ్ చైచ్చు ఫ్రెండ్స్ తో కలిసి
ఓకే
మీకు నచ్చడానికి ఏం స్పెసిఫిక్ రీజన్
నా చౌతి ఈ స్విగ్రీజన్ అంటే ఇంకదే సార్ అంటే ఒక ఫైవ్ డేస్ అలా అక్కడే ఉండి అక్కడే మ్ పాట పెట్టి ఇంక అక్కడే డైరీ భోజనాలు చేసుకుంటూ
అంటే అంటే ఒక ఫెస్టివల్ ఒక వన్ వీక్ ముందే అలానే స్టార్ట్ అయిపోతది సార్ అంటే చెందా కలెక్ట్ చేయడం ఫ్రెండ్స్ తో అంతా కలిసి
టెం ఎయిడం కానీ విఘ్న విగ్రహం సెలెక్ట్ చేయడం కానీ
ఇంత జరుగుతూ ఉంటది ఇంకా తర్వాత ఇంకా నిమజ్జనం రోజు మొత్తం అంతా ఆ చాలా హాడావిడిగా ఉంటది
అవునవును
ఇక మీరు దీపావళికి క్రాగర్స్ కాలుస్తారా సార్